హలో
ఆ విన్ని అండి నే అల అలా అంటున్నా
వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది అయితేండి అబ్బాయి నా దగ్గరే లేదా ఉందండి నా దగ్గర ఫుల్గా
ఇనిపిస్తుందండి నాకు
ఆ నాకు కూడా వినిపిస్తుంది బాగానే వినిపిస్తుంది
చెప్పండి
అయితే అబ్బాయి మొన్న ఇ మధ్య ఇట్లా ఇప్పుడు ఐపిఎల్ రాష్ట్రాల మధ్య ఆడతా ఆడతా కిందబడి ఉ వెనక నడువ విరిగినట్టటు అయిందండి కొంచెం
అయ్యో
అయినా కూడా అబ్బాయి ఆగలేదండి ఒక్క మ్యాచ్ ఎ ఆగిపోయాడు మళ్ళీ ఇంకో మ్యాచ్ కొచ్చాడు
హు
మళ్ళీ ఇంకో మ్యాచ్ అవును ఇంకో మ్యాచ్ కు వచ్చాడండి వరల్డ్ రికార్డు వచ్చేదండి అబ్బాయికి మిస్ అయిపోయింది అంటే మూడు బాల్ అయితే సెంచరీ చేసేవాడు కానీ క్యాచ్ బట్టి అవుట్ చేశారు అ అబ్బాయి కి పాపం వర్ల్డ్ రికార్డ్ మిస్ అయిందని ఫుల్ బాగా
ఉహు
అే చ మళ నిన్న నిన్న ఆడిన దాంట్లో కూడా నాలుగు మూడు బాాలుల్లో పోయింది నిన్న కూడా సెంచరీ అయ్యేది మూడు బాాలులో పోయింది నిన్న కూడా
ఎంత బా
అసలే అంద మన పాత ప్లేయర్ల కంట పాత ప్లేయర్ల కంటే ముందుకు వచ్చేసాడు బాగా పదిహేను ఏళ్ళు కదా అదేగాక
ఆయనకే దెబ్బ తాకింద అండి ఇప్పుడు పదిహేను ఏళ్ళ అతనికి ఆ పదిహేనుేళ్ళ అతనికే దెబ్బ తాకింద అండి
కింది కాని ఆ తాకింది కాని మళ్ళీ వచ్చాడాడు
ఆడాడు అయినా
ఒక రెండు మూడు రోజులే విశ్రాంతి తీసుకున్నాడు అంతే మళ్ళీ ఒక ఆడాడు అందుకే అబ్బాయిని మన ఇండియా టీమ్ లోకి తీసుకుంటున్నారు ఆ ఆడుతున్నాడు అంటే నిన్నటితో ఓడిపోయింది నిన్న ని ఇ అళ్ది ఓడిపోయింది వాళ్ళ టీమని నిన్న
ఆ
అంటే సెంచరీ చేసింది స రాజస్థాన్ వాళ్ళ రాజస్ యిల్స్ అని నిన్న ఓడిపోయింది. వాళ్ళ రు గెలుచుంటే ఈ రోజు ఫైనల్ ఆడేది. ఓ డికోవడం వల్ల ఈ రోజు ఆడట్లేదు. ఈ రజు బెంగళూరు, గుజరాత్ ఆడుతున్నారు.
హు వీళ్ళిద్దరి ఇట్లే ఎవరొకరు ఇప్పుడు విజయం
ఇం ఈ రోజు ఎవరో ఒకరు గెలుస్తారు.
ఐపీల్ ఐపిఎల్ సాధించిందని వస్తది.
ఆ అయితే ఈ ఆర్సిబి అనేది కూడా పద్దెనిమిది సంవ వత్సరాల నుంచి ఆడుతుంటే పోయిన సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం వచ్చిందండి కప్పు, వాళ్ళకి ఐపిఎల్ కప్పు. పద్దెనిమిది సంవత్సాల నుంచి చాలా కష్టపడ ఆడుతుంటే పోయిన సంవత్సరం వచ్చింది
హు హు
ఈ సంవత్సరం కూడా రావాలని ఆ సంవత్సరాల నుండి ఆడుతుంటే పోయిన సంవత్సరం వచ్చింది.
హూ హూ
ఈ సంవత్సరం కూడా రావాలి.
హూ హూ హ హ ఆ ఇప్పుడు గు గుజరాత్ గుజరా ఇప్పుడు ఎవరవరు బెంగళూరు గుజరాత్ అండి ఈరోజు అవన్నీ లైవ్ లో చూపెట్ట ఉరాని స్టేడియంమ్ లో
ఆ లైవ్ స్టేడియం లో మనం వెల్లి కూర్చొని ఆట దగ్గరుండి చూడాలి అంటే వేరే లో ఉంటదండి టికెట్ అరవై నాలుగు వేలు డెబ్బై వేలు స్టేడియంలు బట్టి వేలలో టికెట్ ఉంటుంది. మన ముందే తీసుకు కు నుంచుకోవాలి అటికెట్
అమ్మో అందరు ఉత్తి గానే పోతారు అనుకుంటున్నా న నేను అందరు ఉత్తి గానే వెళ్తారేమో అనుకుంటున్నా హ హ అంటే క్రికెట్ పిచ్చిన్న వాళ్ళు అందరు వెళ్తారేమో అ నేను అనుకుంటున్నా
టికెట్ వేలలో ఉంటది
హమ్ హు వీేళ అంత అంతంగానమా
ఆ అవునండి అంటే ఎంత మంది పోటీ పడతారు అక్కడ ఉండే సీట్లు కొన్ని ఉంటాయి కానీ ఎంత మంది చూడాలని వెళ్దాం అనుకో కుంటారు కదా అందుకే వాటికి ఎక్కువ డిమాండ్ ఎక్కువ
ఉ అంతే అంటే ఏ రాష్ట్రమయినా ఇప్పుడు
ఆ
అప్పుడు స్టేడియం ఉంటది కదా ప్రతి రాష్ట్రంలో ఒక స్టేడియం ఉంది కదా అంటే ఏ రాష్ట్రంలో పోటీ జరుగితే ఆ రాష్ట్రం ప్రతార ఇప్పుడు మన దగ్గర ఆడుతారండీ హైద
అంటే అట్లకాదు ఉప్పల్ స్టేడియంలో ఆడతారండి అంటే ఏ ఏది ఏ టీం ఆడేటప్పుడు ఆ రాష్ట్రంలో అనేం కాదు గానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేడియం లో ఆడతారు మన హైదరాబాద్ లో వచ్చేసి ఉప్పల్ స్టేడియం పెద్దదండి అక్కడ ఆడతారు అ అ
అలో
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గుడ ఇంటికెళ్ళాలని కోరుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళి చూసిిన దూరం కూర్చొని చూసిన దానికంటే మనం కూర్చొని ఫోన్ లో టీవీలో చూస్తే మనకి జస్ట్ గ్రాౌండ్ బాపి దగ్గరగా అక్కడ చూ ఏ దూరంగా కూర్చునింటారు కాబట్టి అంత దగ్గ
దూరంగాఉంటారు కదా కనపడదు కూడా దూరం ఉంటది టీవీలోనే మంచి
ఫోన్ లోనే టీవీలోని చూడమే మంచిది
మీరు ఫోన్ లో చూస్తారా టీవీలో చూస్తారా
టీవీ లాంటే అందరు చూడరుకదండి నాటికలు చూస్త స్తరని
ఫోన్లో ఎందులో
ఫోన్ లో హాట్ స్టార్ హలో హాట్ స్టార్లో లైవ్ వస్తుందండి హాట్ టార్ లో వస్తది
హ్మ్మ్ హ్మ్మ్ అంటె క్రికెట్ కి సపరేట్ యాప్స్ ఉంటాయాండి
ఆ ఉంటాయి క్రికెట్ క్రి క్రిక్ క్రిక్ ఫ్యాన్ అని ఉంటది క్రికెట్స్ అని ఉంటది నేనైతే హాట్స్టార్ లో చూస్తా
హ్మ్మ్ హ్మ్మ్ డబ్బులు కట్టాలాండేవన హాట్ స్టార్ టి
అవ్ ఆ అవుస్ అంటే హస్టర్ సబ్స్క్రిప్షన్ కావాలండి
అంటే రీఛార్జ్ ఉందా
అది జియో వాళ్ళకి ఫ్రీగానే ఏ ఉంటది జియో వాళ్ళకి ఫ్రీగనే ఉన్ టయ్
హాట్స్టార్ లో ఓకే నాకు ఇంకేం తెలవద్దని గురించి నేను ఎప్పుడు చూడలేదండి నే మంచి
ఆ
మా జియోనే గాని ఆ మేమెప్ ప్పుడు చూడలే అంట మా ఇంట్లో ఎవర్ ఇర చూడవాండి క్రికెట్ అలా మాకెవరకి తెలియదు
హ్మ్మ్ హ్మ్మ్
హ్మ్
తెలిదు ఎవరు చూడురా అసలు
మేము ఎవరం చూడము క్రికెట్ ఏదున్నా నేను ఫోక్ సాంగ్స్ జానప గేయాలవి చూస్తా అ కొత్త కొత్త గ వచ్చే పాటరలు కొత్త కొత్త ఏసులు కదా డన్స్ లు అవే చూస్తా ఏ మా బాబు బొమ్మలు చూసాడు నవే పెడుతా తా ఉంటాం మా ఆయన ఇంగ్లీష్ సినిమాలు చూసాడు ఇంగ అవి పెడుదు తా ఉంటాం అండి వేరైటీవి పెట్టాం ్రా క్రికెట్ వి తెలితే చూసే వాళ్ళు ఉంటే తెలిసేది నాకు మా ఇంట్లో ఎవరు చూడరు అలా నాకు కూడా తెలియదు హు మీరు చెప్
ఫ్రెడ్స్ చూడబట్టి తెలుసు దని గురించి చెం తెలువదు
నాకు మీరు చెప్తుంటేనే చాలా చేస్తుంది చూడాలి ఎందుకంటే ఇది ఒకటి లై గేమ్ లే అ
అవును ఎట్లా అంటే ఒక అమ్మాయికి చెన్నైకి వచ్చేసదండి చెన్నై ఒకసారి ఓడిపోతే ఏడ్చింది అమ్మాయి ఈ అమ్మాయి ఎంద ఏంక శని తర్వాత నేను చూసానండి అప్పుడు అర్థమయింది దాంట్లో ఉండే ఉత్సహం తే నాకు అర్థమయింది తర్వాత నేను కూడా ఒక పరంగా అడిక్ట్ అయిపోయిన దానికి
హ అలానే అలవాటు అయితందండి అగగానికి గురించి ఇది
అసలు అమ్మాయితే ఏడ్చేసింది అండి మావలు మన చూ
ఇంకా అనిపిస్తుంది మనం అంట మనకు హమ్ హమ్ అనిపిస్తుంది ఏంటిదంటే ఏమున్నది అందులో ఏడువాడా అనికి
హమ్
తగలు ద్దరు ఉడిపోతే ఉడిపోతు అ కొందరికి అదే పడం ఉంటంట కదా
హమ్
ఏ సరు మార్చినరు హమ్ మీరె మేజిల్ల
ఆ లేదండి నేను అసలు అలవాటై సంవత్సరం అయ్యింది కాని అంత ఏడ్చే అంతుండదు హమ్
నా చిన్నప్పుడు గోరింటాకు సినిమ వస్తె దాన్ని చూసుకుంట ఏడ్చానండి నేన్ తెలుస మీక్ తెల్సా గోరింటాక్ సినిమ ఉంటదిగదా దాన్ని దూడ్చి బాగా ఏడ్చాను నేను అప్పుడు ఇంకా నవుకున్న మాత్రచ్చ పెద్దగయినంక
హమ్
మస్త్ అందరమ్మ నానమ్మ మా అమ్మ నేను అందరం కలిసి అప్పుడు నేను చిన్న పిల్లన్ అండి అప్పుడు చూసుకుంటు ఏ ఏడ్చేశాను ఇబ్బుడు అది తల్చుకుంటె బాగ నవ్వొస్తది నాకు
చిన్నప్పుడు ఇంక ఎడిక్ట్ అవుతానండి చిన్నప్పుడు ఇంక అయ్యే నిజాల్ అనుకోని
హమ్ అంటే అందులో బాగ సెంటిమెంట్ ఉంటది కదా అండి అట్లా సెంటిమెంట్ బాగ చూసి చి ఏడ్చిన అప్పుడు ఇ ఘోరంగా ఉంటది మరి ఆ సీన్ మంచి చేసి కనీ ఆది ఫ్లాప్ అయింది అన్న హీరో హీరోయిన్ ఎన్ పోతే ఫ్లాప్ అయితదట కదా
అవును
అబ్బ ఫ్లాప్ అయ్యింది నాకు తేల్వదంట
ఉమ్మ్ ఫ్లాప్ అయ్యింది అవునది
హుమ్మ్ కాని నేనప్పుడు అది చూసి ఏడ్చేశాన్ తెల్సా
హుమ్
హు హు మీరెఏదన్నా సినిమా చూసి ఏడ్చారా అక్కా
ఆ అవును అవునండే అది సినిమా పేరు గుర్తురాట్లేదండి అది ఆ ఆ వాడు చాలా అమ్మాయి చచ్చి పోతదండి సినిమాలో
ఉహు
మొన్ని ఈ మధ్య వచ్చింది కాని గుర్తురాట్లేదు, ఆ సినిమా చూసి ఏడ్చారు అసలు అనుకోలే నేను ఏడుస్తాను కూడా
ఉమ్మ్ సరే అండి మరి
ఆ సరే సరే అండి